నా వాయిస్ ఆ ఏం చేస్తున్నారండి
ఇప్పుడే భోజనానికి కూర్చుంటూ ఉన్నాను
జ వేసానా
అయ్యో పర్లేదు ఇవాళ పప్పు చేశాను దొండకాయ ఫ్రై చేశాను రసం పెట్టాను హ్మ్ సంగటి విత్ రైస్ ఆ రోజు డైలీ మెను ఇదే మాది
అవును నా అన్ని వంటలు బానే చేస్తారు అన్నట్టు మీరు డైలీ అన్ని రకాల ఐటమ్స్ వండుకోని తింటారా అంత టైమ్ ఉంటదా మీకు
ఫ్రై ఫ్రై రసము కర్రీ పెరుగు సమ్మర్ కదా పెరుగు పెరుగు యాజ్ యూజువల్ ఉండాలి
అవునా మీకు ఏ పండుగలంటే ఇష్టమండి
నాకు ఎక్కువగా ఎక్కువగా అంటే నాకు వినాయక్ చవితి అంటే చాలా ఇష్టం
అవునా ఎలా జరుపుకుంటారు వినాయకుల చవితి
వినాయక్ చవితి అయ్యో తప్పకుండా వినాయక్ చవితి అంటే వినాయక్ చవితి రోజు విగ్రహాన్ని వీధుల్లో ప్రతిసిస్తాం కదా మనము విగ్రహాన్ని తెచ్చి పెట పెట్ కున్నాక పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం నుంచి భజనలు చేస్ తము చిన్న చిన్న రికార్డింగ్ డ్యాన్సులతో స్టార్ట్ చేస్తాం అన్నమాట ఫైవ్ డేస్ గాని సెవెన్ డేస్ గాని నైన్ డేస్ గాని అలా పెట్టుకుంటాము
ఆ మన్ను మీరు తయారు చేస్తారా మామూలుగా మ ట్టి తీసుకొచ్చి ఇంట్లోనే లేకపోతే కొనుకుంటారా బయట
తయారు చేయమూ మట్టి విగ్రహాన్ని కొనుక్కొని వచ్చుకుంటాం రంగుల్తో చేసింది కాకుండా మట్టి విగ్రహాన్ని ఓన్లీ మట్టి విగ్ గ్రహాన్ని మాత్రమే కొనుక్కొని వచ్చి ఇంట్లో పూజ చేసుకొని
అవును
అవ ఆయనకి ఇష్టమైన కుడువులు గుగ్గులు అన్నీ నైవేద్యంగా పెట్టి
ఆహా అంటే తొమ్మిది రోజులు ఉంచుకుంటారా మీ ఇంట్లో లేకపోతే
కోము ఇం
ఆహా ఇంట్లో పెట్టుకోరాంటే చాలా మంది ఇంట్లో కూడా పెట్టుకుంటారు గ
ఇంట్లో కూడా పెట్టుకుంటారు బట్ మేమైతే పెట్టుకోము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఆయన పెట్టుకున్న తర్వాత ఆయనకి పొద్దున సాయంత్రం నైవేద్యం పెట్టాలి హ్మ్ పూజలు అన్నీ చెయ్యాలి కదా సో అందుకని చెప్పి నేను ఇంట్లో ఈవినింగ్ వరకు మాత్రమే పెట్టు ఉంటాను ఈవె నింగ్ కదిలిచ్చేసి మ్ మ్ మ్ నవరాత్రు లాగా చే చాలా అంగరంగ వైభవంగా చేస్కుంటాము అవును
అవునా
మ్ భజనలు ఆ నిమర్జనం చేస్ తం రోజు పొద్దునుంచే స్టార్ట్ అయిపోతుందన్మాట మాకు
అవు అవునా అంటే మీకు చాలా ఇష్టమా వినయకుల చవితి అంటే
నేన్ ఆ వినాయక్
అవునా అంటే మీక్ ఇష్టమైన దేవుడు వినాయకుడా ఏంటి
ఆ వినాయకుడు అంటే ఏం లేదు కానీ ఆ పండుగంటే చాలా ఇష్టం నాక్ ఇష్టమైన దేవుడు సాయిబాబా
ఆహా చిన్నప్పట్ నుంచెల్లి కవినాయకుడు
నా చిన్ననాటితనంలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అయితే నా బుక్స్ అన్ని పెట్టి పూజ చేసేదాన్ని ఇప్పుడు నా పిల్లల్ చేస్తున్నార్ ఆ టై ఆ విధంగా
ఆ అదొక సెంటిమెంట్ ఉంటది కదా బుక్స్ అన్ని వినాయక ముందు పెట్టేసి సి పూజల్ చేస్కుంటర్ అవును నేన్ కూడా పెట్టేదాన్ని ఆ వినాయకున్ దగ్గర బుక్సు పెన్నులు పెట్టుకుంటే ఎగ్జామ్స్ బాగా రాస్తాంమని ఒక నమ్మకం ఇంకా నాక్ గుడా వినాయకుల చవితి అంటే చాలా ఇష్ ష్టం మాక్ ఈ మధ్యలే వినాయకుని లడ్డేళ్ళింది. ఇగ అప్పట్నుంచెల్లె ఇంక నేను వినాయకుడ్ని ఇక బాగా నమ్మునా అన్నట్టు మ్ లక్కీలో ఎళ్ళిందన్నట్టు మా పేరు మీద ఎళ్ళింది ఆ ఇగ అది వెళ్ళడం అనేది అదృష్టం అంట కదా బాగా
అవును
మ్ అందుకే ఇగ నేను ఇంక వినాయకుడు ఇగ బాగా నమ్ముతున్న అన్నట్ ఈ మధ్యల మొన్న లాస్ట్ ఇయర్ వినాయకుల చవితికే ఎళ్ళింది మాకు లడ్డు ఏం చేస్తారండి లడ్డూను చాలా అంటే మామూలుగా ఆ లడ్డును ఏం చేస్తారు
మామూలుగా అయితే ఏం చెయరు మనము వేలం పాట పాడుకుంటాం కదా అది మొత్తం వీధిలో ఉండే మ్ వాళ్ళకి రిలేటివ్స్కి మొత్తం పంచి పెడ్తాం అంతే
అవునా అంటే నా కు అదే అర్థం కాలేదు అన్ని కేజెస్ లడ్డు ఏం చేసుడ ఎంత పంచు పెట్టినా అది ఓడవట్లే లేదు అంటే మాముల్ ఇట్ల పో
రిలేటివ్స్కి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మొ మొత్తం వీధి మొత్తం పంచుతాం కదా దాదాపు వంద ఇల్లు దాకా ఒక వన్ ఫిఫ్టీ ఇల్లు దాకా ఉంటాయి కదా సో ఊర్ మొత్తం పంచుతాం అన్నమా ట ఆ రోజు వేలం పాట పాడుకున్న లడ్డుని హ్మ్ ఆయన దగ్గర తొమ్మిది రోజుల పాటు ఈ బియ్యం వేస్తారు కదా ఆ బియ్యం ప్రసాదం చేస్కొని ఈ లడ్డు అది కొంచము మళ్ళీ ఊరంతా పంచుతారన్మాట నిమజ్జనం అయిన తర్వా
ఆ కొంతమంది ఏంటంటే ఇట్ల పొలాలు అట్లా ఇల్లుల పైన చల్లుకోవాలన్న నట్టుగా అన్నార్ అయితే అక్కడ అయ్యగార్ నడుగుతే పంచినా మేం గుడా పంచిన కాడికి పంచినము ఇగ కొంచిగమట్లా ఉంచుకున్నాం అన్నట్టు మ్ హ్ అంటే బో భోజనాల్ ఏమన్నా మీర్ పెట్టిస్తరా వినాయకుని దగ్గర
ఆహ్. పెట్టిస్తాము ఆహ్ పెట్టిస్తామండి ఉమ్.
ఇంకేం చేసుకుంటారు. ఇప్పుడు ఉగాది వస్తుంది కదా ఉగాది ఏం పర్లేం. క్లిం చేసుకుంటాం ఎట్లే చేసుకుంటాం.
ఉగాది ఉ ఉగాది నార్మలే కొత్త మం పట్లు వేసుకోవడమో ఉగాది పచ్చడి చేసుకోవడమో.
ఆహ్ ఉగాది పచ్చడి ఎట్లా చేస్తారు.
ఉగాది పచ్చడి నేనయితే అయితే ఆమ్. మామిడికాయ్ వేపపూత చింతపండు, పచ్చిమిర్చి ఉమ్ అంతా.
అంటే లిక్విడ్ లాగా చేస్తారా.
ఆహ్ లిక్విడ్ లాగే చేస్తాము. కొంచెం లిక్విడ్ కొంచము ఉమ్ మామిడికాయలు ఉంటాయి కదా ఆ టైప్ ఎక్కువ లిక్విడ్ లాగా చేయను.
ఆహా మేము ఎక్కువగా లిక్విడ్ లానే చేస్తాం తాగడానికి అన్నట్టు. అంటే కొంతమంది ఇట్లా. పచ్చడి అంటే నిజంగా పచ్చడి లాగానే దగ్గరకి ఇట్లా చేస్తారు అయితే. భక్షాలు చేయార మరి మీ దగ్గర.
ఆహ్ ఏంటి.
భక్ష్యాలు చేస్తారు కదా ఉగాదికి.
భక్ష్యాలు అంటే ఆహా అవేం చేయమండి మేము.
అవునా అంటే బెల్లం. శనుగపప్పు ఉడకబెట్టి చపాతి లాగా చేసి. దాంట్లో పెట్టేసి పూర్ణం చేస్తారు అది చెయ్యరా.
ఆహా అసలు చేయం.
అహో మాకు బాగా ఫేమస్ అన్నట్టు ఉగాది అంటే భక్షాలు. భక్షాల అంటే ఉగాది. ఉగాది పచ్చడితో పాటు భక్ష్యాలు కూడా చేస్తాం అన్నట్టు. ఎక్కువగా ఉ. ఉగాది కోసం అందరు ఎదురు చూసేది భక్షాలు అన్నట్టు మామూలు అరిసెలు తెలుసా మీకు.
అరిసలు అంటే మేం మాది సంక్రాంతికి చేసుకుంటాం సారీ ఇది ఎది అది ఏంటది దీప్. దివాళికి చేసుకుంటాం‌.
మీరు దీపాళికి చేసుకుంటారా. మాకు దగ్గర సంక్రాంతికి చేసుకు అరిసెలులానే ఉంటాయి అన్నట్టు. బక్షాలు కూడా ఆహ్ అలానే ఉంటాయి. ఉమ్ అవునా. అయితే ఈ రోజు లేట్ అయింది లంచ్ కూడా.
ఏం లేదండి ఈ టైంకే తింటాము.
ఈ టైం కే తింటారా.
ఉమ్ వన్ ఆర్ వన్ థర్టీ.
రసం అంటే చింతపండు రసమా కా
ఆహ్ రెండు చింతపండు టమాట.
ఆహా ఎలా చేస్తారో చెప్తారా మాకు కొంచం.
అయ్యోదా అదే ముంది. చింతపండు టమోటాలు నానబెట్టుకుంటాం కాసేపు. నానబెట్టుకున్నాక బాగా మెత్తగా. నలుపుకోనేసి అందులో మిరియాలు జీలకర్ర. పొడి వేసి క కరివేపాకు కొత్. మీరుమో మిరకాయలు వేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఎక్కువగా ఘాటుగా కావాలంటే మిరియాలు ఎక్కువ వేసుకోవచ్చు ఉమ్ ఉమ్.
రసము ఏది ఉన్నా ఏ కర్రీ వండినా ఏది వండినా రసం కంపల్సరీ ఉండాలి. అన్నట్టు.
కమ్ మా ఇంగ్ కంపల్సరి మెను వంది అద
అదే నేను అంటున్నా ఎవరుెడే ఉండాల్సిందే అంటారు రసం ఇంగ ఏమన్నా వాడతారా దాంట్లో కచ్చిత అంగా ఉండా చెింద అన్నట్టు
ఖచ్చితంగా కొత్తిమీరము కరివేపాకు ఇం కంపల్సరీ ఉండాల్సిందే
ఆ అదిలేకుంట రసం
బాగోదు అసలు టేస్ట్ కూడా రాదు
ఆహా టేస్ట్ కూడా రాదా కంపల్సరీ రసము పెరుగు అయితే ఉండాలి ఇక మిగతా కర్రీస్ చేంజ్ అయి. ా ఉంటాయి డైలీ
ఆ
ఇప్పుడు అట్లనే వస్తారా
ఆ డిన్నర్ ఇంకా ఆఫ్టర్నూను చేసేసుకుంటాం కాబట్టి
ఆ
ఈవినింగ్ పూతే ఓన్లీ రైస్ అయితే రైస్ మాత్రం వండుకుంటాము
ఆహా
టిఫిన్ ఏదైన్నా చేసుకోవాలినుకుంటే టిఫిన్ తీసుకుంటాం
అవునా
అ
అంటే మీ ఇంట్లో అందరు కలిసే భోజనం చేస్తారా
అత్తయ్య మామయ్య నేను మా ఆయన అవైలబుల్ లో ఉండారు కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి
ఆహా మీ పానా అయ్యేసరికి ఈ టైం అవుతుందా
ఎప్పుడు
పనంత అయి లంచ్ అయ్యేసరికి తినేసరికి డైలీ టైం అవుతుంది
చటిన్నూ నుంచి ఇంక బ్రేక్ బెస్ట్
ఏం చేసారు మరి లంచ్ అయిపోయిన తర్వాత
ఏం చేయను పడుకుంటాం కాసే ఫోన్ చూస్తాము ఏదైనా వర్క్ంటే చేసుకుంటాము
అవునా
అ
ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మనకు బోర్ అనేది లేదు కాని ఒక ఫోన్ ఉంటే ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నాడు అంటేగా
ఆ
కాదా ఇంట్లో ఉన్న వాళ్ళలకు ఇ కొంచం టైం పాస్ కావాలంటే ఫోను చూడాల్సిందే మధ్యాహ్నం ఏం చేస్తా పెటు పోవడానికి క కుగుతురాదు
ఆ
ఎట్ వెళ్ళినా మళ్ళీ స్కూల్ టైమ్ వరకు ఉరికి ఉరికి రావాలి
అవును
పిల్లలు వస్తారు కాబట్టి
హ
లలాంచ్ ఏసి కొంచెం ఫోర్ యూస్సరికి స్కూల్ టైమ్ అయిపోతుంది దిగుతారు
ఇంకా వాళ్ళతో ఎగడం సరిపోతుంది
ఆ మరి ఇ లేట్ అయిందం ఇప్పుడువు తిన్న తర్వాత మాట్లాడుకు ఉన్నా
ఉ పర్లేదులేండి మీరు తిన్నారా